అ హాయ్
ఆ చెప్పండి
ఆ ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉందని కనిపిస్తుంది
అవునా సార్ చెప్పాల అవున సార్ చెప్పాలంటే ఇప్పుడు డాట్ పా ఎస్టర్డే మెసేజ్ దాన
నేను కూడా అదే వింటను ఉన్న వాళ్ళకంటే బెటర్ ప్రైస్ ఉన్నట్టే
ఆ ఐచేసుండాలి చేస్తూనే ఉండాలి
ఎంతంటే ఎం ఎం ఎం ఎం కావాలని అన్నా అంటే మేయిన్ గా ఎం కావాలి ఇప్పుడు
ఆ ఆనస్ ఆనస్ చెప్పాలంతే ఆల్మోస్ట్ జంపింగ్ ప్రాక్టిసస్ ఆనస్ చూడి రో పాంపచ ఉండాలి
ఓన్లీ డిగ్రీ మాత్రం సరిపోదు కదా
అవునండి డిగ్రీ మాత్రం సరిపోదు అవునండి డిగ్రీ ఉంటే. యువన్ ప్రాబ్లం తెలుస్తుంది అండీ
అదే డిగ్రీ ఒక్కటే సరిపోతు దానికో సర్టిఫికేసి సర్టిఫికేషన్స్ చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కదా
అవునండి సర్టిఫికెట్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నా ది చాలా
ఫ్రెష్ ఫ్రెషెరస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మిక్ మీకు అనిపిస్తుంది
ఫ్రెషర్స్ ప్రిపేరెలవ్వలంటే ఫస్ట్ ఫోన్ ఎక్కడనుండి అడ్మిట్ చేయాలండి టైం మెనూ అయను కొత్తే ఎంత చిప్స్ ఎంత చేస్తే ఎంత అవుతుంది అండీ
ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటున్నారు తర్వాత ఒకటి మంచి తిసుకోవాలి చూ ఆ చూసి చూస్ చేసుకున్నాట్ డొమైన్ లో డెప్త్ గా నేర్చుకోవాలంటారు మీరు అంటే ఎగ్జాంపుల్ ఇంట డొమైన్ అంటే లైక్ సాఫ్ట్వేర్ పోర్ టెస్టింగ్ అలానే
అంటే ఏంటండి
కోర్ అంటే లైక్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉంటది గదా
అవ్
హ్మ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెని అంటే త్రీ టూ చిప్స్ ఎలా వర్క్ చేస్తాయి రిజిస్టార్స్ అయి చూడ్డం
ఆ
ఆపరేటింగ్
ఆపరేషన్ చేసినాం గదా పని జేత్తున్నాయా అని తొల్లు తో వొత్తున్నాయా
అంటే ఆండ్ర్రాయిడ్ అప్ ప్రొటి దీస్తాండేదే మనకి ఆపరేటింగ్ సిస్టం ఉన్నది మూడు రకాలుంటాయ్
హ్మ్ ఇంతా చెప్పన్
ఫోన్లో వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఓఎ అ ఆండ్రాయిడ్ ఉండిద్ది కా లాప్టాప్ కొ కిలినెక్స్ లేకపోతే విండోస్ అలా ఉంటాయ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ అందరూ ఫోన్ లో ఆపరేటింగ్ కి ఇవే వాడతారు ఆండ్రాయిడ్ కి స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్స్ కి విండోస్ హ్మ్ మీ మీరు ప్రజెంట్ ఏమ ఏం వాడుతున్నారా ఏమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలా
నేను ఉప్పు విండోస్ వాల్
ఊ ఇంట్రి కి ఓకే బట్ లాంగ్ టైమ్ గ్రోత్ కు ఆ ఇంట్ర్రీ కి ఓకే బట్ లాంగ్ టైం గ్రోత్ కోసం ఆటోమేషన్ కంపెనీస్ ఆల్మోస్ట్ నా ప్లెయ్ రిఫైడ్ కావాలి కదా
ఉమ్ అవునండి
మీరు ఎలాంటి స్కిల్స్ పెంచుకుంటే మేలు అనుకుంటారు
ఉమ్ ఇంకా
ఎక్స్పీరియన్స్ ఉండాలా అండి
ఆ అంటే ఇప్పుడు ఒక ఫ్రెషయర్ ఎక్స్పీరియన్స్ అ
ఎత్త క స ఈ పతే ఎపీన్స్తు
ఏ అవునా అంటే మీరేమన్నా పాటిస్పేట్ చేసార
మా ఫ్రెండ్ చెప్పే రిక్వెస్ట్ తీసేయండి జాయిన్ అవమని ఎగ్జామ్స్ వల్ల జాయిన్ నా ఓల్డ్ ఏజ్ పోయా
ఆ
ఓ
అంటే ఇప్పుడు ఏమన్నా ఆపర్చునిటీ ఇస్తే జాయిన్ అ
ఆ జాయినాతన్ స
అంటే మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కోసం లేకపోతే జాబ్ కోసం ఎక్కడ ఎక్కువ అప్లై చేస్తున్నారు
నేను జాబ్ కోసం ఇది లింటిన్ అండ్
అవును
రిమోట్ ఫార్టీన్ రూమర్ జాబ్ చాటింగ్
ఆ అంటే మీరు నౌకరీ ఇండిజువల్. లో అవి యూస్ చేయరా
అది కామన్ చాలా మంది యూస్ చేస్తారు కాబట్టి
అంటే మీరు లింక్డిన్ ప్రొఫైలలో ఒక
ఫస్ట్ ఫాల్ మీకు ఏమొచ్చో అయ్యే పెట్టండి పెట్టిందాన్ని పెట్టిందాన్ని బాగ అర్థం చేసుకోండి ఏం అంటే ఇప్పుడు లింక్డిన్ ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూసో ఉంటాయి సొంత ఇంటర్వ్యూస్ చూసి
ఆ
ఎంది ఇంటర్వ్యూ టైమ్ లో
ఆ అంటే ఇప్పుడు లింక్న్ లో మనకు దగ్గర ఏ స్కిల్ ఉందో అదే పెట్టుకోవాలి మన దగ్గర ఏ సర్టిఫికేషన్స్ అవి పెట్టుకోవాలింటారా.
అవునండి
ఆ ఇంకా మీరు ఆ లింక్డిన్ లో కనెక్షన్స్ ఎలా పెంచుకోవాలలా ఏమన్నా కనె అంటే లింక్డిన్ లో చాలా మందికి ఎక్కువ కనెక్షన్లు ఉంటాయి కదా అంటే కొంతమందీ ఆ కనెక్షన్స్ మీద కూడ ఫోకస్ పెడతార
కనెక్షన్ సు ఉండాలి మీరు మి సీనియర్స్ మీ సూపర్ సీనియర్
ఆ అంటే ఇప్పుడు మనం హు
చాల మంది కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ప్రిపేర్ చేసి అ చేస్తున్నారు అయి
ఆ అంటే మీరు అన్నా ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్స్ మన ఫ్రెండ్స్ అలా నేమ్స్ చేంజ్ చేసి అలా పెట్టకూడదు అంటార
అవునండి.
హు ఇప్పుడు మనం అలాగని పెడితే మనకి ఏమన్నా ఇంటర్వ్యూ టైమ్ లో అలా ప్రాబ్లమ్ వస్తాయా
అవునండి ఇప్పుడు దాన్ని చాట్ వేట్ చేసేటప్పుడు దాని మీదా ప్రశ్నించే అధికారముంటుంది అప్పుడు ఇబ్బంది అవుతుంది.
ఆ ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఇంటర్వ్యూర్ ఇప్పుడు నీకు దగ్గర ఏ సర్టిఫికేషన్ కోర్స్ ఉంది కదా దీని కి సంబంధించింది ఈ క్వశ్చన్ లో అలా ఏమన్న అడుగుతార
అవునండి.
అవును ఇంకా ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఏమైనా కొన్ని రిఫరల్స్ అలా ఏమైన ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇంటర్న్షిప్ చేసినప్పుడూ మన పర్ఫార్మెన్స్ అలా బాగున్నప్పుడు మన డైరెక్ట్ రిఫరల్స్ లేకపోతె పార్ట్ టైం కాస్త ఫుల్ టైం అట మారడానికి అవస్ అవకాశాలు ఉన్నాయా.
అవకాశం అదీ స్టార్టప్స్ చేసే అవకాశం ఉంటాయండి
ఆ అంటే కంపనీస్ మీదా
అదీ అవ్వదండీ ఆళతే చాలా మంది జాబ్స్ ఉంటే ఇంటర్వ్యూస్ ఐ టాప్ పీపుల్స్ అంతా ఆల్ దే వన్ ది వి లవ్ నండి ఫ్రీ టైం స్టార్టప్స్ అంతే ఆప్ పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైము దీంట్లో సాలరీ ఎక్కువుంటాయి
ఆ అంటే మీరిప్పుడు ఇప్పుడు ఏ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసా లేకపోతే సర్వీస్ బేస్ కంపెనీసా స్టార్టప్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనూ క్వాలిటీ కంపెనీస్ స్టార్టప్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను స్టార్టప్ చిన్నదంతే డైరెక్ట్ మ్యానేజ్ కు కాయచడం ఉంటది
అవును ఇంకా
ఏమైనా ఏమైనా డౌట్స్ ఉందా డైరెక్ట్ గా కలవచ్చు ఏమైనా ఇబ్బందవు
స్టార్టప్స్ మీద ఫోకస్ పెడతరా
అవునండి స్టార్టప్స్ ఎంఎస్ స్
ఆ అంటే ఇప్పుడు స్టార్టప్స్ లో మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ అలా ఏమైన చేశారా
ఇంక చేయలేదండి ట్రై చేస్తున్న మీరండీ
ఆ అ అంటే మీరు ఎక్కువ కొంచెం కమ్యూనికేషన్ కూడా భావించుకోవాలి
ఆ
కొంచెం స్ట్రాంగ్ గా చేసుకోవాలి మీరు కమ్యూనికేషన్ ఆ ఇప్పుడే మీకు లేట్ అవకాశం ఎక్కువ ఉంటాయి
మ్మ్